హాయండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే భోజనం అయ్యింది కలిగ అలా కూర్చున్నామండి మీరు మాకు ఇవాళ ఎగ్ కర్రీ మరి మీకండి
ఆ నేను ఇ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతం అతే ఆ హలో
ఆ చెప్పండి మరి మీకండి హలో
పప్పన్నం తిన్నానండి ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది పప్పన్నం తిన్నానండి
పప్పనమ్మా స్పెషల్ ఏం లేదా అండి.
లేదండి స్పెషల్ ఏం లేదు పప్పన్నం తిన
అ
ఇంటికి వచ్చానా సో అందుకని చెప్పేసి స్పెషల్ ఏం లేదు. జస్ట్ పప్పు, రైస్ తిన్నాను మీకు నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటా ఆహా లేదనుకుంటా మీక్ పాస్ తీసుకుంటున్నారు వాయిస్
అవునా అండి ఇప్పుడు బాగా వస్తుందా అండి
ఆ వస్తుంది ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు మీరు మధ్యలో గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగాండి నేను నేను కూడా మాట్లాడేస్తాను.
ఆ సరే అండి అవునండి మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా తింటారా బాగా హలో
ఆ తింటాను ఆ తింటాన్ తింటాను బట్ అంతా హలో హలో హలో
నా అండి వినిపిస్తుంది హలో హలో
వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా
ఆ మీ వాయిస్ వినిపిస్తుంది మీ వాయిస్ వినిపిస్తుందండి నాకు హలో
నాకుడా వినిపిస్తుంది మీరు మాట్లాడట్లేదు హలో హలో అంటున్నారు హలో
అవునా అండి హలో
వినిపిస్తుంది నాకు మీకు వినిపించట్లే వినిపిస్తుంది నాకు
నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు
వినిపిస్తుందీ
ఓకేనండి నాన్ వెజ్ బాగా తింటారా అండి మీరు
తింటానండి మీరు తింటారా
ఆ నేన్ మ నేను మంచి ఫుడ్డి నండి నాన్ వెజ్ లో నేను మంచి ఫుడ్డి నండి నాన్ వెజ్ లో
అవునా నేను అంత లైక్ చేయను క హలో హ్మ్ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది నాకు చెప్పండి.
నేన్ చికెన్ బాగా తింటానండి. ఫిష్ ఫ్రై నా లేకపోతే మీరు కర్రీ అండి మీరు ఫిష్ ఫ్రై తింటారా లేకపో తే కర్రీ తింటారా అండి.
నేను నాక్ ఫిష్ ఇష్టము బట్ కర్రీ అయితే తక్కువ తింటాను ఫిష్ ఫ్రై అయితే ఎక్కువ తి తింటా అనమాట నాకు ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం.
అవునండి కబాబ్ టైప్ బా చేస్తారండి తిండానికి బాగవుతది.
అవునవున్ నేను చెన్నైకి ఎళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ చెన్నై కాదు నెల్లూరు బీచ్ ఎళ్ళినప్పుడు మా ఫ్యామిలీ తెలింటిని అక్కడికి అప్పుడు ట్రై చేశాను అన్మాట ఫిష్ ఫ్రై చాలా బాగా అనిపించింది అప్పట్నుంచి నాకిష్టమే బాగా తింటా ఇంకా చికెన్లో కుడా అంతే చికెన్ కబాబు, చికెన్ పకోడా అది తింటా కర్రీస్ తక్కువ అన్మాట బట్ అట్లాంటివైతే ఎక్కువ తింటా మంటా
ఆ మీర్ కర్రీస్ ఎక్కువ ఇష్టప తరా లేకపోతే కబాబ్స్ ఇట్లా ఎక్కువ ఇష్టపడతారా
కబాబ్స్ ఎక్కువ ఇష్టపడతా అండి నేను మెయిన్ గా అయితే ఫిష్ లో అయితే నేను కబాబ్ బాగా తిం టాను కర్రీ అయితే నేను అస్సలు తిననండి ఫిష్ ఫిష్ నాకు కబాబ్ టైప్ చేస్తేనే తింటాను
ఓకే ఓకే నేను తింటా కానీ నేను ఫిష్ కర్రీ తింటా బట్ చపాతి అయితేనే తింటా అనమాట రైస్ లోకి నాకు అంత ఇష్టం ఉండదు
కాబట్ ట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట ఫిష్ కర్రీ ఫిష్ పులుసు అది కూడా ఫిష్ తినను పులుసు తింటా అనమాట నేను కర్రీ కూడా పులుస్
అవునండి
ఉమ్ పుల్ల పుల్లగా ఉంటే నాకిష్టం అది కారం ఉండద్దు నాకు ఎంత స్పైసీ నాకు నచ్చదన్న మాట పులుసు అయితే నాకు బాగా ఇష్టం అన్నమాట ఇంకా చికెన్ కర్రీస్ నో ఆ చికెన్ కర్రీస్ చ చాలా వెరైటీస్ ఉంటాయి కదా మీకు పర్టిక్యులర్ గా ఎలాంటి టైప్ అంటే ఇష్టం
నాకు గ్రీన్ చికెన్ అంటారు కదా గ్రీన్ చికెన్ అండి అది అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఎంత తిననండి ఆ చికెన్ చేస్తే అవునండి
ఓ ఓకే మా మమ్మీ బాగా చేస్తారండి ఆ చికెన్
అవునా అండి మా మమ్మీకి చేయడం రాదండి గ్రీన్ చికెన్ మా మమ్మీ జస్ట్ ఊరికే మసాలా వేసి కానీ బాగుంటది అది కూడా బట్ మనము ఎక్కువ రోజులు ఒకే ఐటమ్ ని తినలేం కదా
తింటేనే బోర్ కొట్టేస్తది నార్మల్ అవునవును నార్మల్ రొటీనే ఉంది కదా ఏముంది మా అని అనేస్తాం అనమాట
ఉమ్ కానీ మనం ఇంకా అమ్మ వాళ్ళని ఏమంటామండి ఇంక ఇదే వచ్చూ కదా అని చెప్పేసి వాళ్ళు చేస్త స్తారు మా అమ్మ గ్రీన్ చికెన్ రాదు నాకేమో చాలా ఇష్టం మా అత్త వాళ్ళు అయితే బాగా చేస్తారండి అందుకు నేను మా అత్త వాళ్ళతో బాగా చేయించుకున్నప్పుడు తింటానండి బాగా
ఉమ్ ఓకే మా మమ్మీ బాగా చేస్తాది ఈ సారి ఎప్పుడైనా నేను మీకోసం చేయించుకొని తీసుకొస్తా లేండి
అయ్యో చాలా థ్యాంక్స్ అండి
మీరు ఏ డేస్ తింటారండి నాన్ వెజ్ లైక్ అన్ని డేస్ తింటారా లేకపోతే పర్టికులర్ గా ఈ డే ఈ ఏడే డే తినను తినను అన్నట్టేమన్నా ఉందా
అవునండి ఉన్నది నేను పర్టికులర్ గా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే తింటానండి వీక్ కి వెడ్నెస్డే ఫ్రైడే సండే ప పక్కాగా తింటా అండి ఇంక రిమైనింగ్ డేస్ అయితే ఇంకా తిననండి నేను
మీరు ఫుడ్డీ అంటున్నారు ఇలాంటివి కూడా పాటిస్తారా మీరు
పాటించాలి కదండి
ఆ ఓకే మా ఫ్రెండ్ లో కూడా ఒక అమ్మాయి ఓకే మా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అంతే బాగా తింటాది నాన్ వెజ్ బాగా తింటది బట్ మళ్ళీ దేవుడి విషయానికి వస్తే పర్టికులర్ గా పాటిస్తది ఎంత ఇష్టం నాన్ వెజ్ బట్ ఏమన్నా ఒకటి లైక్ కార్తీక మాసము ఇంకోటి ఏదో ధనుర్మాసం అంటా అలాంటి ఒక మాసం ఉందని కూడా నాకు తెలీదు తెలుసా ఆ అమ్మాయి అన్నీ పాటిస్తది నాకైతే వావ్ ఇట్లాంటి రోజు ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా బాబు ఈ రోజుల్లో అసలు నాన్ వెజ్ అంత ఇష్టం ఉండి కూడా స్కిప్ చేసేసి దేవుడి కోసం ఉండే వాళ్ళు అని అనిపిస్తది అనమాట
అవునండి ఉంటామండి అం తే నేను కూడా ఉంటానండి ధనుర్మాసం నాకు తెలుస అండి
ఓ గ్రేట్ అసలు నేను నా ఫ్రెండ్ కి ఒకటే తెలిసేమో అలాంటి వంతా అనుకున్నా మీరు కూడా పాటిస్త స్తారా
అవునండి పాటిస్తాను
మంచిదే లేండి దేవుడు మీ దేవుడి కోసం
ఉమ్ చాలా అండి అంటే ఇంకా దేవుడే కదండి మనకి మొత్తం తిమ్సు అందుకని నమ్మకం ఉంటది. అందుకనేసి ఉంటాము అండి. మ్ మీరండి మీరేం మాసాలు మీరు పాటిస్తారా?
నేను అట్లాంటి మాసాలు ఏం పాటించను ఇంక చెప్పాలంటే నేను మండే సాటర్డే కూడా తింటుంట అనమాట ముందు ఇప్పుడు కొంచెం ఒక టూ ఇయర్స్ నుంచి మండే సాటర్డేస్ మా అనేసా అనమాటా స్టాప్ చేసి తినద్దు సరేలే ఏమి కాదు అన్నట్టు మా టూ డేస్ ఒక్కటి నేను ఎగ్జిబిషన్ ఇచ్చినా అనమాటే ఇంకా
అవునండి.
బోతే నేను ఫుల్లు తింటుంట అసలు ఆ ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా కార్తీక మాసం ఒకటే తినడం లేదండి ఇంకా శివరాత్రి అప్పుడు కార్తీక మాసం అప్పుడు తినడం లేదనమాట లేకుంటేనా ఫుల్ తింటుంటే ఇంగా నేను
ఉమ్ అవును ఎందుకండి అలా ఉండాల్ లిసి వచ్చింది మీరు మాసాలు
అదే అండి కొంచెం పర్సనల్ అనమాట జాబ్ గురించి ఫ్యామిలీ గురించి
అంటే మీరు సడన్ గా
సడన్ గానే ఏం లేదు కానీ అంటే అమ్మ చెప్తారనమాట ఇప్పుడు ఏదో ఒకటన్నా పాటించాలి. మనము దేవుడికి ఆ అదే అమ్మ చెప్తూ ఉంటారండి. మనం దేవుడికి ఏదో ఓటి చేస్ చేయాలి ఏం లేకోకుండా మనం అన్ని కోరికలు కోరుకుంటే జరగదు అన్నట్టు చెప్తా ఉంటార అనమాట సరేలే అన్నట్టు ఇంకా జాబ్ గురించి కొంచెం పర్సనల్ విష్ చాలు ఇట్లా పార్ట్నర్ గురించి ఇట్లాంటి వన్నీ హా ఇలాంటివన్నీ పెట్టుకోని సరేలే ఏమీ ఎప్పుడు తినేదే కదా మరి నేను తింటా అంటే అంత ఇష్టం. ఇష్టంగా ఏం తినను జస్ట్ తిన్నాలంటే తినాలన్నమాట ఆ అలా అనమాట అంతే ఇష్టంగా అది ఖచ్చితంగా తినాలైతే ఏం లేద్ నాక్ కళ్ళు కాలంటయ్ నా పొట్ ట ఒద్దంటదనమాట నాకు ఆశ ఆశ ఎక్కువ ఉంటే తినలేను ఎక్కువ నేను అలా అనమాట హా మీరు మీరు చెప్పారు కదా మీరు ఫుడ్డి అంటే ఎక్కువ ఇష్టపడ్ తారు నాన్ వెజ్ అని నేను అలా ఏం లేదు ఇష్ తింటా లేకుంటె లేదనమాట అలా ఉమ్ పర్టిక్లర్ గా కంపల్సర్ నాకు నన్ వెజ్ ఉండాలా అంటే అలా ఏం లేదు. కొంతమందికి ముక్కలేమిదే ముద్ద దిగదంటారు కదా
చెయ్యనండి అవునండి.
ఆహా నువ్ గ్రేట్ ఆ కొంతమంది అయితే ఫుడ్ ఎంత తిన్నా కూడా అసలు లావవరు తెలుసా కొంతమంది లైట్గా తిన్నా కూడా ఫుడ్ లావ్ వయిపోతారనమాట
అ నేన్
హలో ఉ
టీ స్కిప్ జేయనండి పర్టికులర్గా ఇంగా ఏ డేస్లో అయితే తిన అదే అంత మందికి ఒళ్ళు పట్టదండి వాళ్ళ
హ్మ్ అంతేలేండి మీరు తినేదే కొంచెం ద తక్కువ డేస్ తింటారు కాబట్టి మీరు పక్కా తినాల్సిందే లేండి లేకపో పోతే మళ్ళా మీకు నాలుక ఇంకా అయ్యో తినాలా తినాలా అనే ఫీలింగ్ ఉంటంది. ఇంకా
అ
హలో హలో హలో హ్ హలో
వినిపిస్తుందా? అండి
ఆ వినిపిస్తుందండి మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంది. అనుకుంటాను వాయిస్ బ్రేక్ అవుతుంది.
అవునండి అవునండి నెట్వర్క్ అంతేనండి ఇక్కడ
ఊమ్ అంటే మీ పీజీస్ అన్నారు కాబట్టి పక్కన పక్కనే ఉండడం వల్ల
అదేనండి అందరూ యూజ్ చేస్తుంటారు గదా అందుకు కనేసి ఇంకా తక్కువ వస్తదనమాట మీరునండి ఓ మీరు ఇంట్లో ఉన్నారు కదా
అవును ఇంటికి వచ్చాను కాబట్టి అప్పుడు ఏం అలా అనిపించట్లేదం
భోజనం
భోజనం హలో హలో హలో
ఆ ఏవండి భోజనం అయ్యిందా అండి
భోం చేశానండి పప్పన్నం తిన్నా
అవునా అం
ఆ ఓకే అండి మరి మరి మాట్లాడదాం అయితే ఇంకా ఓకే అండి బయ్ ఆ బాయ్ అం డి